బాగున్నావా హలో బాగున్నావా
ఆ బాగున్నానండి మీరు బాగున్నారా
ఉమ్ బాగున్నం ఏం చేస్తానవ్
ఏం చేస్తున్నారు
నేనేం చేయాలా కాలిగా కూర్చొని వున
తిన్ తిన్నారా
ఇంకాలేదు నువ్వు
ఆ తిన్నామండి
ఏం తిన్నావు
నేనా ఆ చికెన్ రైస్ చికెన్ తిన్నా
ఆహా
మీరు ఏమి ఇంకా తినలేదు ఈ టైం వరకు
ఇంతో నాలుగంటలకి తిన్నా సాయంత్రం ఇపుడు తిన బుద్ధిగాల నకి
ఓ అవునా
హ్మ్
ఏం చేశారు పండక్కి
ఏముంది మామూలుగా పోలీలు చేసింది మా అమ్మ
ఆ అదే ఈ రోజు చికెన్ మటన్ చేసుకుంటారు కదా
అవున మేము చేసుకోము అట్లా అంటే మేము ఫ్రైడే తినము
ఓహో అట్లానా
రేపు సాటర్డే సండే
ఆ సండేనా చేసేది
సండే నిన్నాయితే పోలీలు చేసింది పొద్దున్నే చిత్రాన్నాం పప్పు రసం ఉల్లుగడ్డ తాలింపు చేేసింది
అవునా మరి నిన్న నిన్నగదా ఊగాది
నిన్న ఈ రోజు మామూలుగానే పొద్దునొ
ఇగ ఆహ హ్మ్మ్
ఇప్పుడు చిక్కుడుకాయ కూర చేసింది
అవునా అదే మీరు చికెన్ రెసిపీ అదే చెప్పారు కదా
టే
అది ట్రై చేద్దాం అనుకున్నాము కానీ మా సైడ్ బాయిలర్ కోడి ఉంటుంది కదా
ఆ
అది దొరకలేదు అనమాట అట్లా చేయనికి కాలేదు
అవునండి
రేట్ కూడా పెరిగిందంటా కదా దాన్ది
చికెనా
అ బయిలర్ కోడిది
పెరిగింటుందేమో నా తెలీదు
ఆ అదే ట్రై చేద్దాము చేద్దాం అనుకున్నా ఇంకా మాసైడ అంతా లేదంటే ఇంకా నారమలే మా అమ్మ వాళ్ళు తింటారు కదా చికెన్ తెప్పించి చేసినారు హమ్
ఇంకా ఎలా ఉంది ఇల్లు బాగా ఎంజాయ్ చేసానువా
ఆ ఎంజాయ్ అంటా ఏం లేదు ఈ రోజు మా తమ్ముది బర్త్డేనా
ఆ అవున అవును చూసే
ఆ ఇ ఈ ఇప్పుడే ఇంకా మా బాబాయ్ వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ కేక్ తెప్పించినారు
ఆహా
ఆ కేక్ కట్ చేసినాము అయిపోయింది ఇప్పుడు ఇంకా సెలిబ్రేషస్
ఇంకా ఏం చేస్తన్నారు పండగ మామూలే పండగంటే ఏముండదు రేడియేవ్వాడలు ఏము ఉండవు మా ఇంట్లో పొద్దున్న నుంచి మధ్యాహ్నం వరకు చేయడమే ఉంటది
మా అసలు పండగని చెప్తాం కానీ పనులు ఎక్కువ ఉంటాయి కదా
అవునవును పడుగ అంటే చూసేది ఒకటి కానీ చేసేది ఒకటి పడుక్కి
అవును ఈ పడుగ వచ్చింది అనుకో పంలు ఎక్కువ అవుతాయి అలసిపోతాం అట్లే
ఇప్పు రంజాన్ ఇంకా వాళ్ళు బిజీగా ఉన్నన్నారుేమో అందరుూ ముస్లిమ్స్
ఉ అవును ఇంకా వాళ్ళకి లాస్ట్ థర్టీ డేస్ అయిపోతాయి కదా
ఆ రేపటితో అయిపోతాయి ఫాస్టింగ్
ఆ మేము నిన్న టెంపుల్కి వెళ్ళేసిచ్చా ఆ బాగున్నారు అ నేను మా తమ్ముడు నేనుదే హనుమాన్ టెంపుల్ అని మా ఊరి వన్ టూ కిలోమీటర్స్ దగ్గరలోనే అంది నేను మా తమ్ముడు మా చెల్లి వెళ్ళేసి వచ్చాను ఆ టెంకాయ కొట్టించుకొని ముక్కొని వచ్చం మీరు గుడికి ఎట్ల వెెళ్ళలేదా పండకి
పండకు అవేలా
అ
రోజు వెళ్ళలేదా గుడికి ఆ బాగున్నారు
ఆ
అ ఈ రోజు వెళ్ళాలిదా అంటే అంటే తమ్ముడు బర్త్డే కదా
ఆ వాడు వెళ్ళలేదు వాడికి ఇంట్రెస్ట్ లేదు అట్లాంటివి నాబలోలో కేక్ కట్ చేయడానికే ఇంట్రెస్ట్ లేదు లాస్ట్ టైం నేను తన బర్త్డే అనేసి నేను కేక్ పిపించి కట్ చేపించిన అన్నమాట అప్పుడు ఎవరు చెప్పలేదు నేను ఒకటే చెప్పసిన ఇంకా వాడికి మళ్ళీ లాస్ట్ లో అయిపోయిన అకే సెలబ్రేషన్స్ అంతా అయిపోయి నాకు ఆ నాకు ఇట్లాంటివి ఇష్టం ఉండదు ర అని చెప్పినడు అలాగని నేను ఈసారి ఏం తీసుకురాలేదా
హ
మా బాబాయ్ వాళ్ళు తెప్పించినను ఇంకా కట్ చేసినారు వాళ్ళు
ఏ
ఉ ఇంకేంటండి విశేషాలు
ఇంకా ఇంట్లో గ్యాస్ ఉంద
ఇప్పటి వరకుయితే అంటే ఎన్ని సంవత్సరాలు అయితాంది తెలుసా అంటే సంవత్సర కాదు ఎన్ని మంత్స్ అయితుందో పోయిన ఇయర్ కి దీపావళికి తెచ్చుకున్నామా మేము గ్యాస్
ఆ
ఇప్పటి వరకు ఒస్తంది ఇంకా ఇంకా అయిపోతే ఏం చేయాలో తెలీదు ఇంకా మాది ఎట్లో పలె టూరు కదా కట్టెలు దొరుకుతాయి గ్యాస్ లేకపోయినా కట్టెల పొయ్యి మీద చేసుకోచ్చు
ఎమ్మనీ
ఆ అట్లాయితే అంటే మేము అంతా హాస్టల్స్ లో ఉంటాం కదా ఇంకా అమ్మ ఒకటే ఉంటుంది తక్కువ వస్తుంది గ్యాస్ నాకైతే మ్ ఇంకా ఇ ఇంకా కొన్ని మంత్ లో అయిపోతుంది నాకు తెలిసి ఇంకా నెక్స్ట్ తే ఏం చేయాలో
ఉమ్ అది బుక్ చేసుకునేది ఇంకోటి ఏంటి తీస్క్
ఆ అంటే ముందే బుక్ చేసుకున్నారంట
ఆహా
ఆ ఎవరో వచ్చి చేపిచ్చారంట హ్మ్ ముందే బుక్ చేపిచినాంలే ఏంకాదు అంటానండి మామ్ మ
హా
మీరు ఏం చేశారు
నాధ ఇప్పుడు ఒకటింది ఫుల్ గ్యాస్ ఒకటి ఇంట్లో
అవునా
అది అయిపోతే ఇది పట్టుకుంటాం మళ్ళీ అది పెట్టే లోపు ఇంకోటి బుక్ చేస్తాం
హ్మ్ అంతేలే
ఉమ్
ఎప్పటికి అయిపోతుందో ఈ ప్రాబ్లం
ఇ ఇప్పు తగిలివేందంటానరే వారు తగగింద
ఏమో మరి నాకైతే అంటే నేనేం చూలేదు ఇంకా న్యూస్
నాకైయితే నా వేసి తగ్ కలగనే అ ఉంటన్నది ఏద అన్నారు కొందరు
అవునా అదే తగ్గింటే ఇప్పటికి వాళ్ళవి సిలిండర్లు ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యేది కదా
స్టార్ట్ కాలే
మ్మ్ లేటే అయితది మ్మ్
ఉమ్ పడుకోలేదా ఇంకా
తినాలి ఇంకా తినలేదు
మీ ఊరు పక్కన ముస్లింస్ ఉన్నారా ఎవరు అన్న
ఆహా అలా ఏం లేదు మా ఊరి బస్స్టాండ్ లో కన్నడా మాట్లాడతారు ఆ అట్లా నాకు కూడా కొంచెం కనడా వచ్చు
అంటే రేపు రంజాను కదా ఎవరనా ఉంటే బిర్యానీ ఇస్తారనీ
బిర్యానీ బాగుంటుంది కదా వాళ్ళు చేసేది ఆ మన మన క్లాస్ లో మన ఫ్రెండ్స్ ఉన్నారు కదా షఫియా వాళ్ళు వాళ్ళు గ్రప్ లో మెసేజ్ పెట్టారన్నమాట మా ఇంటికి రండి అనేసి
నేను షాక్ అయితే ఏమ్మస్తాములేమ్మ నాలుగు గంటలు ఉంే అనుకుంటే నేను
ఆ అదే హ
అ నకే సరిపోతుంది మళ్ళీ
అవును ఇంకా డ తిన అది ఎంతైనా మనం చేసుకున్న బిర్యానీకి వాళ్ళు చేసారు బిర్యానీకి చాలా
ఆ డిఫరెంట్ ఉంటుంది ఏమో వాళ్ళు ఏం కలుప్తారో ఏమో బాగుంట ంట నేను ఇప్పుడు ట్రై చేసలా
అవును నేన్ ముందు ఆ ముందు తిన్నా ముందు నేను కాలేజ్ లో మా ఫ్రెండ్స్ ఉన్నారు అప్పుడు ముస్లిమ్స్
ఆ
ఆ అప్పుడు ఆ అంటే వాళ్ళు కూడా మా పిజీ అన్నమాట సేమ్
తడుకు
వాళ్ళ పేరెంట్స్ అప్పుడు బిర్యానీ తీసుకొని వచ్చినారు అప్పుడు తిన్నాం మేము
అనా నేనైతే ఎప్పుడ ట్రై చేస మా ఊర్లో లేరు నీ ముస్లిమ్స్ పక్కా ఉ నా ఊర్లో ఉన్నారు
ఉన్నారా హ్మ్ అవునా ఫ్రెండ్స్ ఎవరు లేరా ఆ
ఆ
అయితే మీకు హాలిడేస్ ఇచ్చారా పండగకిి రంజాన్ కి
ఆ రంజాన్ కి రేపిచ్చారు ఈ రోజు కూడా హాలిడేనే మాకి కొ అవునా మీరు మళ్ళ
స్కూల్స్ అయితే ఉన్నాయి
ఆ స్కూల్స్ ఉన్నాయి ఫస్ట్ లేవన్నారంట వాళ్ళకి కూడా
అవును కాని పెట్టుకున్నారు ఆ పాపం వాళ్ళు ఇంకా టెన్త్ క్లాస్ వాళ్ళ ఎగ్జామ్ టెన్త్ వాళ్ళు టెన్త్ వాళ్ళకైతే ఇంగ్లీష్ ఉండాల్సింది రేపు వాళ్ళకి పోస్ట్ పోన్ అయింది
ఆహా
అంటే మా చెల్లెలు చదువుతానన్నమాట తను ఎగ్జామ్ రాస్తుంది అట్లా తెలుసు ఆ అంటే మా బాబాయ్ కూతురు ఇంకేంటండి ఇంకా
చెప్పాలా మీరే పాత్రలదతత నాను కన్కొంది నేను ముందు ఖాలలి
అ
అ
హ
ఇంకా ఏంఫష్ట లేదా హాలిడేస్ లో
నువ్వు వస్తావా వస్తా అంటే బుక్స్ తీసుకొనిరలేదు ఇంట్లో పనులే ఎక్కువ అయిపోయినాయి
ఆహా మూవీస్ మూవీస్ ఏం చూడలేదా అంటీ
మూవీసా మూవీస్ అయితే ఇంకా ఏం చూడలేదండి
అవును నేన్ మూవీస్ అయి ఏం చూల్లేదు కానీ ఏదో వెబ్ సిరీస్ ఏదో చూస్తాయి విక్రమ్ ఆన్ డ్యూటీ అనేసి నిఖిల్ ఉన్నాడు కదా అది చూసిన ఎయిట్ ఎపిసోడ్స్ ఏమన్నా నిఖిల్ అ
ఆ
వాడు తీసినాడు అది ఇన్స్టాగ్రామ్ లో కూడా వస్తంది ఉంటె ఉండు మళ్ళ చేస్తా వన్ మినిట్
ఆ ఓకే ఓకే